అష్ యా హలో ఆ మీరు పెాగ్ ని ఫేర్ తీ కొన్ని విషయంలో కొ విషయాలు చెప్తారా ఇంట్లో ఉ తీసుకో
ఆ చెప్తానండి డా
పెెక్ డాగ్స్ అనేది నిజంగా ఆ మనుషుంతో సమానం టస్ చూసే విషయంలో మా అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎలాంటి కేర్ ఇస్తున్నామో అలాగే కేర్ ఇవ్వాలి కేర్ అంటే ఆ కొన్ని చెప్తారా ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎలాంటీ పనులు అంట్ ఎలాంటివి ఎలా చేసుకో అండి ఉమ్ ఎలాంటి ట్రైనింగ్. ఎట్లా బయటికి తీసుకెళ్తారా. అవునండి బయటకు తెలిసుకెళ్తాము అంటే ఎట్లాంటి హ్మ్ ఒకే
ఆ క్యాసీ దాని పేరు. గోల్డెన్ రిట్
ఒకే ఓకే ఐతే గోల్డెన్ రిట్రీవర్ ర్ అంటే చాలా మెయింటెనెన్స్ చాలా చాలా ఖర్చుతో కూడిన పని అని చెప్పి నేను విన్నాను. ఆ దానికి పెడతారు.
ఆ దానికీ డైట్ ఏంట్
ఈ డైట్ ఏంటంటే కొంచెం పెరిగిది రైస్ ఆఫ్టర్నూన్ బటర్ మిల్క్ రైస్ మళ్ళీ ఈవినింగ్ పెడిద్దరు ఓహొహో లివరంటే చికెన్ దా మట్ చికెన్ దా. చికెన్ లివర్ అంటే చికెన్ లివర్ అంట్ ఎంత క్వాంటిటీ, డైలీ ఎంత క్వాంటిటీ అవుతుంది అండి. ఎంత ఖర్చు అవుత్ తుంది. దానికి ఆ డైలీ ఫఫ్టీ ఓకే అయితే పెడిగ్రీకి ఎంతఖర్చు అవచ్చూ డైలీ. ఒకే ఒకే ఆ అంటే మొత్తానికి ఆ కొంచెంమన్నా ఐడియా ఉంటుంది గదా, ఒక నెలకీ బహుశా ఎంత ఖర్చు అవ్వచ్చు మీకు. మీ క్యాసీ ఆ త్రీ థౌసండ్ రూపీస్ ఆ అంటే ఆ మీకు అట్లా పెడ్ డాగ్స్ ఒకటే ఉన్నాయా లేక వేరే వేరే ఆ అక్టువల్లి మాకు అస్సలు మా ఇద్దరికి డాగ్స్ ఇష్టం ఉండవు కానీ మా బాబు వల్ల మా బాబుకి చాలా ఇష్టం అండి. ఆయన ఆయన వల్ల మేము దాన్ని తెచ్చుకుంటున్నాము. కానీ ఇప్పుడు మాకు చాలా ఇష్టం అయింది. హా హా హా అంటే ఇప్పుడు చూడండి దానికి ఏజ్ ఎంత ఇప్పుడు ఎప్పుడు తీసుకున్నారు వస్ ఎంతకి కొన్నారు స ఎన్ని ఇయర్స్ అవుతుంది దాదాపుగా చెప్ గుర్తు లేద త్రీ హఫ్ ఇయర్స్ ఎంత బరువు ఉండొచ్చు. బహాషా దానికి బరువు ఒక కద ఎస్ ఎస్ ఉడి ఓకే ఓకే మరి ఆ ఇట్లా ఫుడ్ పెడుతూ ఉంటారు. అం దాంతో పాటు ఏదైనా మెడికేషన్ ఏమన్నా మీరు పాటిస్తారా ఇప్పుడు ఒకే ఓహో వెరీ గుడ్ హొ ఇంకొకటి ఏంటంటే అవి బయటికి తీసుకెళ్తామ అంటున్నారు. కదా సో మట్లా అది తిరుగుతు దానికి వామ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి వామ్స్ కి సంబంధించి ఏమన్నా టాబ్లెట్స్ ఏమన్న ఇస్తారా
ట్వైట్ స్పార్ట్ నైట్లీ బాగా తీస్తాము.
ఒకే స్నానం ఒకే హా హ హ ఓ మీరే చేపిస్ ఒకే ఎంత సైజ్ ఉం ఈజీనా కష్టం అండి అవునా చాలా హూజ్ మాట మరీ బయ ఓహో వెరీ గుడ్ కా బయటికి తీసుకెళ్తారు కదా మరి ఆ చాలా మంది చూసి భయపడతారు ఎవరు ఆ యూజువల్గా మరుగుతుంది బట్ హీ వి నెవర్ బైక్ ఫ్రెండ్లీ డాగ్ అండి టచ్ చేయాలి సో ఆ చాలా మంది ఆ దాన్ని చూసి ఏమన్నా ఆ టీజ్ చేయడం చాలా మంది ప్లీజ్ చేయరు కానీ దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి దాన్ని తన మీద ఇట్లా హ్యాండ్ ఇట్లా అలా మరింటారు అవునా సో నెక్స్ట్ బాత్ చేయించ ఎంతకాలమయింది దానికి
ఆ రీసెంట్ గానే చేయించాం టూ త్రీ డేస్ బ్యాక్
దాని షాంపూస్ కూడా చాలా ఖర్చుతో అవును కానీ ఏం చేయాలి మేము పెద్దస్ ని పెంచుకోకూడదు పెంచుకుంటే మాత్రం హ్యూమన్ బీయింగ్స్ మన పిల్లల్ని ఎలా చూస్తామో అలా చూడాలి పెద్ద అంటే మీకు చాలా ఇష్టమా ఇప్పుడు వితౌట్ దట్ వట్ మంత మా హస్బెండ్ కి జాగీ ఇష్టం అండి అది ఎట్లా రెస్పాండ్ అవుతుంది నగియన్ అండి మాటలన్నీ దానికి అర్థమవుతాయి ట్రైనింగ్ అ ఇచ్చాడు మా బాబు ఇంగ్లీష్ తెలుగు హిందీ ఛందం కర్న్నావ క
ఆ అవునండి
ఉదాహరణకి బోన్ అంటాము కొన్ని మాటలు కొన్ని కోడ్స్ తన దాంట్లో డి కోడ్ అయిపోయినయ్ సో మీ హెడ్ ఆఫ్ తో మీరు చాలా ఆ పని ఉందిగా బాగా పని అవుతుంది అంటున్నారు మరి స్ట్రెస్ ఏమనా ఫీల్ అవుతున్నారా మరి దాన్ని చూసుకోవడానికి ఉంటది కానీ దాన్ని చూస్తే స్ట్రెస్ మొత్తం పోతుంది ఎందుకంటే షీ ఇస్ వెరీ స్వీట్ డాగ్ మరి డైలీ వాకింగ్ తీసుకెళ్ళడం ఆ మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అది కష్టం కావట్లేదా
ఆ ఒక రోజు మా హస్బెండ్ అడిగాను ఆయనే తీసుకెళ్ళాలి ఎందుకంటే మా బాబు హైదరాబాద్ లో ఉంటాడు
అడిగింది ఇంకా ఇట్లాగా తీసుకెళ్తారా అంటే అది ఉన్నంత కాలం నేను చేస్తాను దానికే అన్నాడు ఎందుకంటే మా హస్బెండ్ కి చాలా ఇష్టం ఆ లైక ఆయనక ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా
ఆయనకి షుగర్ ఉంది
కానీ ఈ పెట్టు డాగును తీసుకెళ్డం వల్ల ఆయన కూడా వాకింగ్ చేస్తున్నాడు ఓకేఓకే నేను విన్నది ఏంటంటే ఇలాంటి పెడ్ డాగ్స్ ఉంటే ఆ ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నట్యితే వాళ్ళతో పాటు వాకింగ్కి వెళ్తే అది చాలా హెల్ పిల్లని చెప్ప ననును అలాంటిది ఏమన్నా మీ హస్బెండ్ అంటారా అంటే అలాంటి ఒకపయోగాలు ఏమైన్నా ఉన్నాయా లేక మా హస్బెండ్ కి యాక్చువల్లీ షుగర్ పేషెంట్ చాలా బక్క తింటారు కానీ హెల్ అంటే డాగ్ వల్ల బెనిఫిట్ ఉందా మీకు అంటే దాని వల్ల స్ట్రెస్ ఫీల్ అయితే స్ట్రెస్ బెనిఫిట్ ఫీల్ అయితే బెనిఫిట్ ఎందుకంటే అది అమౌంట్ అదు కదా కానీ ప్రాక్టికల్ గా చెప్పండి అంటే డాగు ఉన్న లేనప్పుడు మీ హస్బెండ్ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయ్యడి డాగ్ లేనప్పుడు మా హస్బెండ్ స్ట్రెస్ కు ఫ్లిర్ అయ్యారు స్ట్రెస్ ఫీల్ అయ్యారు
ఆ ఇప్పుడు డాగ ఉన్నప్పుడు మాకు మా హస్బెండ్ కి స్ట్రెస్ తక్కువ అయింది
కే ఎందుకండి నేను విన్నది ఏంటంటే డాగ్ వాక్ చాలా మందికి హెల్ప్ చేస్తాను అవునండి నాగు ఆయనకి హెల్ప్ చేసింది ఈ డాగస్ కూడా వాటికి కూడా స్ట్రెస్ ఉంటందని విన్నాను ఆ అలా వా ఓ అది హెల్దిగా చె మీ అబ్జర్వేషన్ ఏంటి
ఏంటంటే మా డాగ్ ఏడుస్తదండి ఏదైనా దానికి బాధ కలిగినా
కలిగిదా నేను ఎక్కడికైన్నా వెళ్ళిదా దాని ఫీలింగ్స్ చూస్తే మాకు కూడా ఏర్పిస్తుంది అయితే నేను ఏడ్చినప్పుడు దాని దాని హెత్ చాలా వేర్ అవుతుంది అవునా అప్పుడు నేనే ఏం చేసి థనంటే దగ్గరకు తీసుకొని దాంతో మాట్లాడితే స్ట్రెస్ అంతా తగ్గిపోయి అమె పడుకుంటది సో అంటే ఆ డాబ్తో పాటు పిల్లలు ఉంటే ఇబ్బంది కదా మరి పిల్లలు ఉన్నారా
అంటే
అంటే పిల్లలు మాకి ఇద్దరు పిల్లలు ఇద్దరు సన్స్ వాళ్ళంటే కూడా ఏమనదు ముఖ్యంగా మా చిన్నబాబు పెంచుకుంటున్నాడు కాబట్టి ఆయన అంటే చాలా డిసిప్ ప్లెయిన్డ్ గా ఉంటది అసలు నోరు లేవదు ఒకే సో వా ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీ పెడ్ డాగ్ తోటి మీ పర్సనల్ గా యాక్చువల్లీ యాక్చువల్లీ చూస్తే గాడ్ జంతువులు ఇచ్చారు. మన హ్యాపీనెన్స్ కొడుకున్ని నేను ఫీల్ అవుతున్నా కలర్ మేడ గోల్డన్ రెట్లేవర అండ్ హాఫ్ వైట్ అండ్ హాఫ్ బ్రౌన్ సో పిల్ల బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోటోగ్రాఫ్స్ తీయడం అలాంటివి ఏమైనా చేస్తారా రెస్పాండ్ ఎలా ఉంటుంది పంచాత ఉహుహు దాని ఫీలింగ్స్ ఏమైనా మీకు అర్థంమవుతయా వాళ్ళ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు కానీ సో అంటే మీ పెట్ డాగ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఖర్చుతో కూడిన్న పని ఉన్నప్పుడు కూడా ఆ హై క్వాంటిటీ ఒకే ఆ దీన్ని బట్టి చేస్తే మీ డాగ్ చాలా ప్రేమ అర్థం అయింది ముంది ఓకే థ్యాంక్యూ సో మచ్